హలో
ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు
నేను బాగానే ఉన్నా ఏం చేయట్లా
టిఫిన్ చేస్తా టైం టైం ఉండట్లేదు చేద్దామంటే షాపింగ్ వెళ్దామా
షాపింగ్ కా మొన్నే కదా పండగ అయ్యింది మొన్నే వెళ్ళొచ్చాను
ఊ మళ్ళీ వెళ్దాం పాపకి షూ తీసుకోవాలి చెప్పులు తీసుకోవాలి ఫ్రాక్ కొనాలి పాప బర్డే ఉంది
హా
దాని గురించి షాపింగ్ చేద్దామని ఆ లేదు బర్త్డేకి తీసుకుందామని ఆగాను
హా మా ఒడికి కూడా తీసుకోవాలి వార్త్డే ఎప్పుడు
బర్త్డే ఏప్రిల్ తొంటి సిక్స్త్ ఆ ఆ అందుకే తొందరగా షాపింగ్ చేసుకుంటే షాపింగ్ పని అయిపోతుంది కదా
ఆహా బడ్జెట్ ఎంత ఏంటి ఏంటి తీసుకోవాలి ఏంటి పిల్లకైనా మీకు కూడా తీసుకోవాలా
నాకు ఏం అవసరం పాపక తీసుకుంటే ఫస్ట్ చాలు జెట్ టూ త్రీ థౌజండ్లో అయిపోతే చాలు మ్మ్
ఆహా డ్రెస్ అను ఇంకేం కావాలి డ్రెస్ మోడల్స్
డ్రెస్ తీసుకోవాలి మోడల్స్ అంటే ఇప్పుడు వస్తున్నాయి కదా మాములుగా లెగ్గిన్స్ ఇలాంటి వస్తున్నాయి కదా టైపు ఓని టైపు లంగా ఓణి టైపు ఇగా వస్తున్నాయి కదా
ఆ
శర్వానీ
ఆ
అంబ్రెల్లా కట్టు నెట్టు ఆ ఫ్రాక్స్ ఫ్రాక్స్ తక్కువ పాప ఫ్రాక్స్తో కొందరగా వేసుకోదు అంటే వెస్ట్ వేర్ లో వెస్ట్రన్ వేర్ లో చూడాలి
పిల్లలకి బట్టలు చాలా చూసి తీసుకోవాలి అది మామలుగా కాటన్ టైప్ లో ఉన్నాయి మంచిగా మెత్
ఆ మచ్ మంచిగా మ మెత్తడిది వాడరు వేసుకోరు వేసుకోరు అవును తనకి చాలా మెత్తటివి కావాలి
ఎస్ ఎస్ అట్టండి చాలా ముఖ్యం పిల్లలకి మామూలుగా చిరాకు చిరాక్
పిల్లలు వాడరు ఏడుస్తారు మ్మ్ ఏడుస్తారు కదా మన మంచికి మనం బాగుందని మనం కొన్ అంటే వాళ్ళ యిష్టం ది కదా వాళ్ళకి నచ్ చిన్న క్లాత్లు తీసుకుంటే వాళ్ళు వేసుకుంటారు మ్మ్ చెప్పుల్ సైజు గుర్తు లేదు నర్సరీ చదువుతుంది పాప
నర్సరీ నా ఇప్పుడూ ఎన్నవ బర్తడే వచ్చేది ఫోర్త్
ర్త్ బర్తడే
ఫిఫ్త్ పర్ డే నా ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేశారని విన్నాను ఫస్ట్ బర్త్ మమ్మల్ని పిల్ పిలవలేదుగా బర్త్ డేకి
అప్పుడు టైంలేదండి మిమ్మల్ని పిళడానికి అప్పు వీలు క లేదు హడాహుడి అయిపోయింది అప్పుడు టెన్షన్ టెన్షన్లా ఎందుకు పిల్లము ఖచ్చితంగా పిలుస్ తమ్
ఏంటి ఈసారి చాలా గ్రండ్ గా చేయడాని ఉద్దేశం ఉన్నట్ కంద మీకు
అనుకుంటున్నాం మరి ఎలా అవుతుందో
పన్నారు
రొటీన్ ఐటమ్స్ పిల్లలు వస్తారు కదా చిన్న పిల్లలు వస్తారు కదా చాక్లెట్స్ బిస్కెట్స్ కేక్ వాళ్ళకి ఏ అగే ఇద అవుతారు కదా కొంచెం
మరి లంచ్ డిన్నర్ డిన్నర్ ఏమన్నా పెడుతున్నారా
డిన్నర్ లో చిన్న పిల్లలకి డిన్నర్ పెట్టాలని పిల్లలకి పెట్టాలని డిన్నర్ చిన్న పిల్లలు ఉంట ఉంటారు కదా పెద్ద మేబి చూడాలి ఇప్పటి వరకు ఏమనుకోలేదు చూడాలి
సరే ఎప్పుడు వెళ్దామని షాపింగ్కి
షాపింగ్కి కుదిరితే రేపన్నా వెళ్లుుండ అన్నా వెళ్ళాలని
రేపన్న వెళ్ళండి అమ్మా ఓకే నాకు ఈ మధ్య ఖాళీ లేదులేండి నేను ఊరు వెళ్తున్నాను
వచ్చాక చూద్దామా మీ బర్త్డేకి ఏం చేస్తున్నారు మీ బాబు బర్డే క మీ బర్డేకి ఏం చేస్తున్నారు మీ బాబు బర్త్డే కి ఎలా చెయాలని ప్లాను మీ ప్లాను
మొన్ననే చిన్నోడి బర్త్డే అయ్యింది వాడుెప్పుడే బట్టలు తీసుకున్నాం కదా ఆ బర్త్ డే కి ఆ బట్టలు సరిపోత
ఇప్పుడు మీరు ఇంకా షాపింగ్ చెయరా ఇం ఇంకా
ఆ చేస్త వాడికి బట్టలు తీసుకు న్నాను కదా ఆల్రెడీ చెప్ప అప్పులు గానీ ఏమన్నా బెలూన్స్ టైప్ లో ఏమన్నా తీసుకోవాలి బర్త్ డేకి వస్తుంది మళ్ళీ బర్త్ డేకి అరేంజ్ చేయడానికి కిందమా్యా లేదండి మా దగ్గర అమౌంట్ లేవు ప్రస్తుతం ఏదో లైట్ లై గా చేద్ద ద్దామ అని చెప్పి కింద మేట్ అ తీసుకొని చైర ఒకటి తీసుకొని బెలూన్స్ అవి డెకరేటింగ్ చేసి చేయాలి
హ్మ్ పిల్లల సంతోషమే కదా మనకి ముఖ్యం.
అవును వాళ్ళు బాగుంటానే కదా, మనకి ఆనందంగా ఉండేది. మొన్ మొన్నే రీసెంట్ గా చిన్నోడ్ అడికి పెద్దోడికి ఇద్దరికి జలుబు చేసింది. జలుబు చేసిన రెండో రోజే జ్వరం వచ్చింది.
హ్మ్ అది చేయిన్చారా హాస్పిటల్లో తగ్గిందా పర్వాలేదా ఇప్పుడు
ఆ చూపించామండి కాక్ పోతే జలుబు మాత్రం తగ్గట్లేదు. అవును పిల్లలు బాగుంటే పిల్లలు బాగుంటేనే కదా.
ఆ ఆనందంగా ఉంటుంది కేర్ తీసుకోవాలి పళ్ళ పిల్లల గురించి మనం
ఎస్ ఎస్ అ అక్క రోజి ఆగింద నేన్ తర్వాత డే నెక్స్ట్ డే ఇల్
చాలా మంచి పని చేశారు చాలా మంచి పని చేశారు చాలా మంచి పని చేశారు అ పిల్లలకి కంఫర్ట్ ఉండాలి కదా ఫస్ట్ వాళ్ళు కంఫర్ట్ గా ఫీల్ అయితే వాళ్ళకి ఏమిీ ఉండదు
మీ వదిన వాళ్ళు ఏం చేస్తున్నారు ని ళ్ళ దిన వాళ్ళకి అబ్బయి అమ్మాయి ఉారనుంట కా
పెద్దపా ఏమో కాలేజ్ వెళ్తుంది బాబాేమో ఎయిత్ క్లాసు బాపట్లోనే కాలేజు
కొంట
ఆ మన మీ ఊర్లోనే బాపట్లోనే కాలేజ్
ఇంట రాయి
ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది ఎగ్జామ్స్ నడుస్తున్నాయి్
అహా ఇంటర్ సెకండ్ ఇయర పో చాలా దూరమే వచ్చింది పిల్లోడు ఏం చేస్తున్నాడు
ప్లానెట్ జదువుతున్నాడు హ్మ్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు వెళ్తున్నాడు కూల్ కి బానే ఇ తి క్లాసు
ఊర్లో మీ ఊర్లోనేనా
మా ఊర్లో కాదు నందిపాడు నందిపాడు వెళ్ వెతున్నాడు బస్ కి వెళ్తున్నాడు మా పాప కూడా అదే స్కూ లు
ఇద్దరు ఒకే స్కూల్ వెల్
ఆ మా పాప కూడా అదే స్కూలు బాబు కూడా అదే తన ఎయి ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నాడు
పిల్లల్ని ఎట్టా మరి స్కూల్కి తీసుకెళ్లటం తీసుకురావటం ఎలా ప్లాన్ చేశారు
స్కూల్ బస్ ఉంది కదా ఇంకా మనకి ఇబ్బంది ఏం ఉంది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ ఇప్పుడు హఫ్ డే కదా నార్మల్గా ఇప్పుడు హఫ్ డే ఎప్పుడు హాఫ్ డే సవన్ సెవన్ తర్టి కి బస్ వస్తుంది బస్ ఎక్కిస్తే మళ్ళీ ఆ ఆఫ్టర్నూన్ వన్ కి వచ్చేస్తుంది మళ్ళీ పాప
హు మ్
మనం వెళ్ళి పికప్ చేసుకోవాలి అంతే అ
ఎస్ ఇంకేంటి సంగతులు
ఇంకేంటి చెప్పండి ఎలా ఉన్నారు మీ మమ్మీ డాడీ
అంతా బానే ఉన్నారు
ఉమ్
ఇంక
ఇంకా చెప్పాలి బావ వారు ఉన్నారు కూర్చొని ఉన్నారు
బావగారికి బండి లేదా వెళ్ళటానికి
ఆ
బండికి ఏమి వెళ్ళట్లేదా
ప్రస్తుతానికి ఎళ్ళొచ్చారు స్కూల్ బస్ కు వెళ్తున్నారు కదా వెళ్ళొచ్చారు ఇంకా మ్ ట్వల్ కి వెళ్ళాలి మళ్ళీ రెండుకి వెళ్తారు
ఆహ్
ట్వెల్వ్ కి వెళ్తారు మ ళ్ళీ త్రీ త్రీకి వస్తారు మళ్ళీ త్రీకి వెళ్తారు మళ్ళి ఫోర్ కి వస్తారు అలా టూ టైమ్స్
ఉహుం
హమ్
ఎలా ఉంటుంది సంపాదన బానే ఉంటుందా
పర్ల నార్మల్
ఉహుం
ఇబ్బంది ఏం ఉండట్లేదు పర్వల
మీ ఆరోగ్య విషయాల ఏంది బానే ఉన్నాయా మొత్తం
ఆరోగ్య విషయాలు పర్వాలేద్ బానే ఉంది ప్రెసెంట్
హమ్
ప్రసెంట్ అయితే బానే ఉంది ఏముంది ఇంట్లో పనులేగా చేసుకునేది
మొన్నెగా రీసెంట్ గా రంజాన్ పండగ కూడా అయినట్టుంది మీది రంజాన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
రంజాన్ బాగా తలబ్ చేసుకునమ్ మేము రంజాన్ కి మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళాం మ అమ్మ వాళ్ళు బిర్యానీ చేశారు హమ్ మా ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళాం మూడింటి నుంచి వెళ్ళాం మేము
ఉదయం ఏం చే
ఉదయం మా మే అక్కడ కీరు వండుకొని కీరు ఉ కీర్ ఇచ్చాము ఇలకాము ఇచ్చాము ఇంటికాడ ఇక్కడ గీరాది పండి అప్పుడు మేము అప్పుడు మూడింటికి వెళ్ళాం ఇంట్లో అది చేసుకొని ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళాం
బావగారూ నమాజ్ కెల్లలేద
నమాజ్ కెళ్ళి వోచ్చిన తర్వాత వచ్చేసాం వఏ వెళ్ళాం అట్లా నమాజు పొంద్ తొమ్మిదింటికి నమాజూ తొమ్మిదింటికి ఎళ్ళారు పన్నెండింటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ లాగించేసి ఆహ్ టిఫిన్ పన్నది చేసి కీర్ తిని అప్పుడు బాపట్ల వెళ్ళాం
హు హు
అమ్మంటికి వెళ్ళాం మా అమ్మ వా బిర్యానీ చేశారు
ఆ బాగుందా బిర్యానీ
చాలా బాగుంది
మీ అమ్మాయి బర్తడేకి నాకు కూడా చేసి పెడతారా బిర్యాని ఐ
ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాను రండి మీరు మీరు రావ డమేగా మాకు కావాలి
ఓకే అయితే ఇంకా వర్క్ ఉందిలేండి నేను తర్వాత మాట్లాడుతాను
ఓకే అండి ఖచ్చితంగా రండి మనం షాపింగ్కి వెళ్దాం రేపు ఆ బాయ్ అండి